హలో హై అక్క ఏం చేస్ తునవ్
ఏం లేదు, మీరేం చేస్
ఏం లెడ్ అక్క పని అయిపోయింది బోరు కొంటంది లేదు తినాలే
ఉహ్ ఉమ్
టైది టెన్ అవుధి నైన్ థర్టీ టెన్ అఐది. ఉమ్ తీసుకొంద నవ్వు తిన్నావా?
తినలేదు తినాలి నేను కూడా ఇప్పుడే వన్ టైన్ది తినాలి ఇగ
వండినవ
ఆ వండినా ఇప్పుడా బీరకాయ్ వండిన
ఉమ్
ఉమ్ పోద్దునే పల్లి చెక్ని చేసిన ఈ అంతే ఇప్పుడు మార్ మల్ల చేయలే తినాలి ఇంగ అదే, ఈవనింగే వండినా వంట.
అవ్నె ఈ ఎండలకి తొందరగా వండుకుంటేనే మంచిది.
ఉమ్ తినేసి పాడుకున్నా నెన్ ఇగ
హృదయాలు అంటే కూరగాయాలు ఏమో కాని మనుషలు ఉడుకు ఉడుకు
అవును ఇకిస్ సమ్మర్ కి అసలు కిచెన్ లో ఒక గంట సేపు ఉంటే
వామో మస్త్ అసలు మస్తు చాలా వస్తుంది. ఉమ్ అసలు ఇప్పుడే ఎట్లుంటే ఇంకా మే ల ఎట్లుంటాయి రా బాబు
అవును
మస్తు కష్టం అయ్యితాంది ఎండ లకి
కష్టమా కష్టమా ఇప్పుడు ఎప్పుడు కూల్ ఎప్పుడు ఐతద అని ఎదురు చూత్తనం
ఏజుడు పర్సన్స్ అయితే మస్ తు కేర్ఫుల్గా ఉండాలి. ఆ అవును ఇప్పుడు ఇగ అంతే వడదెబ్బలు, మోషన్స్. దువని. ఆ అంతులో దానికి గావే ఉంటాయి. ఎక్కువ
రావ్ ‌.
ఏందో ఏమో.
సమ్మర్ అయిపోయే వరకు కష్టమే.
సమ్మర్ లో చాలా కష్టం ఇంకా. ఇంకా బ్రతకాలి కొంచెం బయటికి వెళ్ళకుండా.
అవును‌.
ఉ ఇంకేం బట్టి ఏం చేస్తానవు. ఎట్లా అయింది మీ పండుగ.
మా పండగ బాగుంది. పనైంది మాక్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెయినం.
బాగా చేసుకున్నాం. మా అత్తయ్య, చిన్నత్తయ్య వాళ్ళందరు ఒకే దగ్గర ఉంటారు. మావోళ్ళు.
ఊ
మా చిన్న అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ. మా ఆడపడుచు వాళ్ళు ఇంగా అందరు వచ్చి మంచిగా ఓకే దగ్గర సేమియా చేసుకున్నాం.
ఒక దగ్గరనే చేసుకుంటారా. మీరు
ఆ ఒక దగ్గరనే.
హు హు
అందరు మంచియో ఒకే దగ్గర ఉండి. సెమియాలు చేసి చి అందరికి పో అందరి
నువ్వే పెట్ నామ ఏంది.
ఆ మహమ్ ఆడపడుచు వెట్ పెట్టింది. నేను ఎవరికో ఒకరికిద్దరికి వెట్టినా.
మీ ఆడపడుచు గుడా వచ్చా.
ఏంటిది.
మెహందీ పెట్టడం.
మెహందీ. కాదు సేమ్యా. మెహందీ రాదు. మాడపడుచుకి రాదు. నేనే పెడతా మెహందీ. అందరికి నేనే పెట్టినా మా అత్తలకూ మా ఆడపడుచుక్ కి. మంచిగ మైదాక్ తెచ్ కున్న మైదాకేమో కాళ్ళకు రుబ్బు కొనీ. ఆరోజు మిక్సీ మా మిక్సీ పనిచేయట్లేదు మా మిక్సీ పన్ చేయట్లేదని వేరే మార్చ్ చిన్నక్క వాళ ఇంటికి పోయి. పట్టుకొని వచ్చి మాస్ మాస్తు రుబ్బి నా పెద్దగా మరిం అంత రుబ్బినం.
నువ్వే రుబ్బినవా. ఊ
రుబ్బీ ఇగ అందరం పెట్టుకుని, ఆ కాళ్ళకు చేతిలకు పెట్ కున్నం. మెహందీ ఏమో వన్ సైడ్ ఏసుకున్నం.
పాపకు పెట్టినవా మెహందీ.
ఆ పాపకి కూడా, మైదాక్ పెట్టినా మెహందీ పెట్టలే ఆమెకు.
పెట్టుకుందా ఆమె
ట్టి. పట్టుకున్నా ఇంగా కాసేప్.
ఉమ్ మంచిదే. మంచమ్మాయే. గుడ్డు గర్ల్ అన్నమాట.
గుడ్ గర్ల్, గుడ్ గర్ల్ ఆమె.
ఇంకేంది
హ్మ
వెళ్దామా హస్పిటల్కీ.
ఎందుకనా
వస్తానాయా ఓపీలు.
ఓపీలూ పల్చగ అంతగరాట్లే. ఇప్పుడో ఒకటి సీజన్. ఇంక రాలే. డీహైడ్రేషన్ కేసులే వస్తానై ఐతే పాక్.
స్టార్టింగే గా ఇంకేంటి.
ఇంకా కొన్ని డేస్ పోతే గాని వస్తయ్.
తలకాయ్ నొస్తాంది బయటికెళ్ళొస్తె, ఎండలకి. ఇంకేందీ. ఏమేం చేశినవ్ మరి రంజాన్ రోజు సా ఐటమ్సు.
ఏంలేదు సేమ్యా ఒకటి చికెన్ బిర్యానీ చేసినం నైట్ మటన్ మటన్ కర్రీ రైస్
మటన్ వండి కొషిర్రా యి
ఆ కోశిల్లు
ఉ
ఫోర్ సిక్స్ ఫమీలీస్ ఏమో కలిసి కోశిల్లు
అందరు ఇప్పటి దాకా కూడా ఒకవారి దగ్గర చేసుకుంటారా
ఆ ఓకే దగ్గర చెస్తారు నమాజ్ చదువుకున్నా అందరం ఒకే దగ్గర ఆ అందరు వస్తారు
అరు వస్తారా మంచిదే ఎంత కలిసి ఉంటేనే మంచిది ఓ ఎప్పుడో అప్పుడు చేసుకు మీది అందరు కలిసి ఓక్ అట్లా ఇప్పుడు ఒక ఇంటి కోడలు చేసుకుంటేనే మా ఇంటి కోడలు ఇప్పుడు చేసుకోమంటేనే చిరాకు పడతారు
అవును
మీ మంచిగా చేసుకుంటాళ్ళు
హు
ఇంకేంది ఈ విశేషాలు
ఏం ఉంది ఏం లేదు కాలి సమ్మరు ఏం పనిలేదు కాలింగ కూసోని తిన
సమ్మర్ అయి విటీస్ బా చూపిస్తారుగా యూట్యూబ్లల్ల
అవును ఈసారి మస్తు ఎన్ ఎండలు ఉంటాయి ఇప్పుడు ఇంకా మే ఏప్రిలే రాలే గో ఇప్పటికే ఏంతున్నది
హు
మే వస్తే ఇంకా ఎంత ఉంటో ఊహించుకో
సబ్జా సీడ్స్ నిజంగా మంచిగా పని చేస్తాయా అక్క సబ్జా సీడ్స్
ఆ మంచిగనే పని చేస్తాయి చలువ
ఇ డిహైడ్రేషన్ కి యూస్ అయిద్ద అది
అయితది అయితది వాటర్ల కలిపి కొద్ది కొ రేపు ఒక టెన్ మినిట్స్ పక్కకు ఉంచి తాగాలి
ఊహు
మంచి అది
అదే
వాటర్ మిలోను సబ్జగింజలు అవి దినాలి
అసలు ఎట్లనో అయితాంది అసలు ఇయాలా బయటికి ఎళ్ళిచ్చినాక
ఊమ్ బయటికి ఒతే కష్టమిగ
సోషల్ మీడియా యూజ్ చేస్తావక్క నువు
చేయను నేను ఏయి వాడను ఎఫ్‌బి ఇ ఇన్స్టా ట్విట్టర్ అవేమ్ వాడ
వాడకపోతేనే మంచిగా ఏంగ్ అవునా ఓల్డ్ జెనరేషన్ హస్బెండేనా ఇంకా
ఇ వాడొద్దు నువ్వు అని అంటడు.
ఇది యూట్యూబ్లో వైరల్గా చూపిస్తం జూస్నవా గోండ్ కిట్టా కాట్రా అంట అది. లైక్ ఇప్పుడు మన సజ సబ్జెస్ చేస్ లెక్కనే ఉంది అది దాన్ని ఈ నైట్ అంతా నీళ్ళలో ఏసి పెడుతున్నారు మార్నింగ్ లేసేసరికి అది ఇంత ఐతుంది జల్ లెక్క
అవునా ఏమో మరి నేను అ జూలే
లో లేకుంటే సబ్ తవార్లే సబ్జా వాటర్ లో అట్ల తాగుతుంటరు అది కూడా చాలా ఆ డీహైడ్రేట్ నుంచి ఏయి రిలీఫ్ ఉంటుందంట అది గూడా
అవునా ఏమో మరి ఈ విషయ నాకు దెల్వదు నేను యూట్యూబ్ గూడ ఎక్కువ వాడట్లేదు ఎప్పుడో సారి నాకు ఖాలీగా ఉన్నప్పుడే జూస్
అది ఎప్పటి నుంచి చూపిస్తున్నారులే గానీ ని మనం అంత పట్టించుకోలే ఆ గోండు కాట్రా అట గోండు కా బాలేగున్నాయి అవి అది ఎట్లుందంటే మన చెట్లకి గమ్లు ఉంటాయి గమ్ము ఉంటది జూడు సేమ్ అట్ల నే ఉంది.
ఊహ్మ్ ఏమో మరి నాకు దెల్వది అది
నేనీకొకసారి ఫోటో వెడతా అది చాలా యూస్ఫుల్ అయిద్ది మస్తు ఉంటాయి అంట దాని బెనిఫిట్సు
ఆ
బావున్నాయి అసలు కాని కొంచం టేస్ట్ వేరేలా ఉంటది ఇది ఏం చేయాలంటే కొంచెం లెమన్ వాటర్ అయినా లే షు ఇప్పుడు మనం నింబు రస్ చేసుకుం టామ్ గా ఇలా చేేసుకొని తాగాలి
అదే అదే లెమన్ వాటర్ కూడా బెటర్ అయి
హ అది కూడా మనకి ఇప్పుడు
ఆ సమ్మర్లా దాన్ని చూసుకొని కల్ కలుపు కొన్ని తాగాలి
తర్వాత మళ్ళీ వర్చక్క వర్ వర్చ స్టార్ట్ అయినాక దాని
ఎఫెక్ట్ చూపిస్తుది సమ్మర్ లోనేమో డీహైడ్రేషన్ నుండి కాపాడుతాది
ఇంకా దానికంటే బెటర్ ఈ సబ్జీ వాటర్ అవే తాగాలి ఇంకా వెళ్ళే మనకంటే ఎక్కువగా
అవునవును
ఏం చేస్తారు మీ పిల్లలు
మా పిల్ల ఆడుకుంటుంది
అ పెళ్ళిళ్లు అవన్నీ అయిపోయినాయా ఏమన్న ఉన్నాయా ఇంకా
లేవ ఇప్పుడు ఏది ఈ ఎండలకి ఎవరు పెట్టుకొంటారు ఎవరు పెట్టుకోరు
మరి చాలా మంది సమ్మర్ లోనే పెట్టుకుంటారు
ఇప్పుడు ఎండలు పెరిగినాయి కదా భయపడతరూ పెళ్ళిళ్ళు పెట్టుకోవాలన్న ఎండలు పెరిగి గినాయి కదా
అసలు ఒకప్పుడ అైతే మా చిన్నప్పుడుైతే ఎక్కువ సమ్మర్ హాలిడేస్ అనే పెట్టేదమ్మా పెళ్ళిలో డ్రెస్సులు వేసుకోలేక మే మ మేకప్లో అవ్వలేక చేదా స్థల చిన్నపిిల్ల్లిడుపి ఏడ్పు కి
అవును
ఇప్పుడుట్లా చేయట్లేదు ఎక్కువ జనవరి నవంబర్ ఆట్ ఆ మనుసులు చేస్తున్నారు
అవును
ఇంకేంది పూలు కూస్తున్నాయా అక మీకు ఈ మళ్ళీ
మా ఇంట్లో ఫుల్లు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఫుల్ ఉంటాయి మళ్ళ పూల చెట్లు రోజ ఫ్లావర్స్ మల్ళ పూలు కనకాంమరాలు జల్లలే ఎల్తెగ కట్టలెక చికా కొస్ అమ్మరు మా అమ్మే మా అమ్మే
పాములేేమీ రావా అక్క మరి
ఆ
పాములేం రావ మరి మల్లెపూలవాస్నకీ
రావు మనమే కేర్ఫుల్ ఉండాలింగ గడ్డీ ఏదన్న చెత్త లేకుండ చూసుకోవాల అక్కడ
అదే ఎక్కువ పాములు ఎస్ ఉంటయ్ అంటరుగద
అట్లే ఏం ఉండదు
ఇంకేమేమున్నయ్ ఆడా
రోజ్ ఫ్లవర్స్ కనకంమ్రాలు మందా అన్నీ స్లన్నీ ఫ్లవర్స్ చెట్లు చామంతీ ఇంక డిఫరెంట్ డిఫరెంట్ ఉం య్ మా మమ్మీ తెచ్చి పెడతది పెద్ద ప్లేస్ ఉంటది మాది ఖాళీ ప్లేసు అందులో ఎడుతది పూలచెట్లు
ఉహు
ఉఉ
హు, సరే అక్క
ఆ
బాయ్